హలో
ఎలా
ఆ నేను బావున్నా నువ్వెలా ఉన్నావు?
నేను కూడా బావున్నా, ఏం చేస్తున్నావు?
ఏం చేయను ఇట్లే ఫోన్ చూస్తున్నా మా అక్క వీడియో కాల్ చేస్తా అంటే ఒక పక్క
అంటే బిజీనా ఏమన్నా?
బిజీ ఏం లేదు చెప్పు నేను మళ్ళీ చేయమన్న మాక్కని తిన్నావా?
ఉ మరి లేేనింకా తినలే నువ్ తిన్నావా?
లేదింకా ఈ ఇప్పుడు అసలు ఆఫ్టర్నూన్ క్యాన్ వా ట్ తీసుకున్నాం అనమాట దానిలో ఎందు ఫుల్ కెమికల్ వేసి ఇచ్చేసాడు. చానా ఎక్కువ కెమికల్ యూస్ చేసేస్తున్నాడు వాళ్ళు స్మెల్ వస్తాంది వాటర్ లో
అయ్యో నిన్న నేను టీవీ లో కెమికల్ వాటర్ పొల్యూషన్ గురించి ఒక డాక్యుమెంటరీ చూశాను.
అవునా అసలేన్న ఒక సిచ్యువేషన్ జరిగితే వాటి గురించే వస్తా ఉం టుంది డే నైట్ మొత్తం అసలు దాంట్లో ఏం చెప్పారు? వస్సే
ఫ్యాక్టరీస్ నుండి వచ్చే కెమికల్ వేస్ట్ రివర్స్ అండ్ లేక్స్లో కలుస్తుంది అని చెప్పారు.
అదేమో నిజమేనే ఫ్యాక్టరీస్ ఏమో యూస్ చేసుకుంటాయి ప్రోడక్ట్ సేము తయారు చేసాయి కానీ వేస్టేజ్ మొ మొత్తం రివర్స్ లో డంమ్ప్ చేస్తా ఉంటారు.
ఇంకా వాటర్ ని మనుషులు ఫార్మర్స్ యూస్ చే తారు ఇంకా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, క్రాప్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి.
అవును. హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి దాంట్లో ఉన్న రివర్స్ లో ఉన్నా. జీవం మొత్తం పోతాంది పాప యాక్వటిక్ అనిమల్స్ ఉంటాయి కదా.
అవునది నిజమే వాటర్ క్లియర్ గా కనిపించినా కూడా కెమికల్స్ ఉండొచ్చు కదా.
హ నవును ఇంగా కొన్ని కెమల్ కెమికల్స్ అయితే. కలర్స్ లో ఉంటాయి కలర్ కలర్స్ లో ఉంటాయి స్మెల్ లేకుండా ఉంటాయి. మనకు అసలుతెలియదు. అసలు కెమికల్స్ ఉన్నాయా లేవా అని కూడా మనమ ఏమో తాగేస్తాం తినేస్తాం.
అందుకే చూసి సేఫ్ అని అజ్యూమ్ చెయకూడదు.
ఆ. ఇంకా కెమికల్ వాటర్ ఎలా రివర్స్లోకి వెళ్తుంది ఏమనా ఐడియా ఉందా ఫ్యాక్టరీస్లో నుంచి.
కొన్ని ఇండస్ట్రీస్ ప్రాపర్ ట్రీట్మెంట్ లేకుండా వేస్ట్ వాటర్ ని డైరెక్ట్ గా రిలీజ్ చేస్త. వస్తాయి ఇంకా వాటి వల్ల. రివర్స్ లోకి అలానే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది కా కెమికల్ వాటర్ అనేది.
ఉ అవున అది చనా ఇల్లీగల్ కదా అట్లా చేస్తే ఎట్లా చెప్పు. ఇప్పుడు వాటర్ అనేది చాలా మంది కన్జ్యూమ్ చేస్తారు అది హ్యూమన్ నీడ్. హ్యూమన్ నీడ్ అనే కాదు. ఈ లైఫ్ లో బ్ర ఈ లోకంలో బ్రతకాలంటే వాటర్. రావాలా ఇట్లా పని చేసేమంతా ఇల్లీగల్ కింద వస్తాయి కదా.
అవును కాని కొన్ని ప్లేసెస్ లో రూల్స్ ప్రాపర్లీ ఫాలో చెయ్యరు చాలా మంది వాటి. ఎగైనిస్ట్టే పనులు చేస్తారు.
స ఫాలో చేయకపోతే ఫస్ట్ జైల్కి పంపిస్తే మంచిగా ఉంటుంది మళ్ళయినా ఫాలో అవుతారు కదా.
అవును నిజమే చెప్తున్నా నువ్వు. ఇంకా మరి అగ్రికల్చర్ లో అండ్ ఫ. ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వల్ల కూడా పొల్యూషన్ ఉంటుందా.
అవును చాలా ఉంటుంది ఇంకా హెవీ రేంజ్. పడితే ఇంకా కెమికల్స్ ఫీడ్ లో నుండి రివర్స్ లోకి వెళ్. ఎలా అప్పుడు చాలా ఎఫెక్ట్ పడుతుంది తెలుసా.
ఆ వాటర్ ని ఫార్మర్స్ ఇరిగేషన్ కి యూజ్ చేస్తే ఏమవుతుంది మరి.
ఏమవుతుంది ఇంకా ఫీల్డ్ లో ఇవి ఉంటాయి కదా ప్లాంట్స్ ఆ క్రాప్స్. మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది సో. సాయిల్ అక్కడ ఉన్న మట్టి కూడా చానా డ్యామేజ్ అవుతుంది తెలుసా.
ఓన్లీ నిజమే ఇంకా లాంగ్ టైమ్ యూస్ చేస్తే ల్యాండ్ ఫర్టిలిటీ తగ్గుతుందంటావా.
అవును చానా తగ్గుతున్నాయి అసలు సాయిల్ లో యూస్ఫుల్ మై. ఆర్గనిమ్స్ కూడా కొంచం చాలా వైపు రెడ్యూస్ అయితాయి తెలుసా.
ఇంకా మనుషుల వాటర్ తాగితే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఖచ్చితంగా.
ఆ. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు అసలు ఆఫ్టర్నూన్ నా వాటర్ తాగల్. తగాల్ కి ఇంగా. కిందకి పైకి అయిపోయింది తెలుసా అసలు స్టొమక్ లో ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్. చు మెన్ గా ఇంకా కెమికల్స్ వాటర్ టానమ అనుకోన్ అస్. స్కిన్ ఎలర్జీస్ కూడా చానా రావచ్చు.
వీటికాన్నా ఎమన సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తే
సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి మనం రోజు కన్జ్యూమ్ చేస్తా అంటే చాలా వస్తాయి ఇప్పుడు కిడ్నీస్ అంట లివర్స్ మీద అయితే చానా ఎఫెక్ట్ పడుతుంది అట్లని డాక్టర్స్ కూడా చెప్పారు చాలా మందికి
అవునులే ఇంకా దీని వల్ల చిన్న పిల్లలకి ఇంకా డేంజర్ అవుతుంది కదా
అవును చిన్నపిల్ల చిన్నపిల్లల బాడీ అయితే చాలా సెన్సి టివ్ ఉంటుంది కాబట్టి సో మనం చాలా ఎక్కువగా కేర్ తీసుకోవాలి
మరి ఇంకా అక్కడ ఉండే ఆయాక్వెటిక్ అనిమల్స్ లైక్ ఫిషెస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా ఖచ్చితంగా
చాలా ఉంటుంది ఇంకా పొల్యూటెడ్ వాటర్ లో ఫిష్ సర్వైవ్ అవ్వడం చాలా క ష్టం కదా
ఫిష్ చనిపోతే ఫిషర్ మన్ కి లాసెస్ ఎక్కువ అయిపోతాయి
ఆ అవును నిజమే ఫిషర్ మ్యాన్కి కూడా లాస్ అవుతుంది అవునులే వాళ్ళకి ఇంకా వాళ్ళు సర్వైవ్ చేసేది ఇంకా ఫిషర్స్ పట్టే కదా సో ఫిషర్ మ్యాన్ ఇంగా చాలా ఎక్కువ లాస్ అయితుంది
చూడు ఒక ప్రాబ్లం ఎంత మందిని ఎఫెక్ట్ చేస్తుందో
ఉమ్ అవును ఇంకా దానివల్ల గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూటెడ్ అవుతుంది
అవును కెమికల్స్ ఆయిల్స్ లో నుండి గ్రౌండ్ వాటర్ లోకి వెళ్ళొచ్చు ఖచ్చితంగా
ఉమ్ అవును అప్పుడు బోర్వెల్ వాటర్ కూడా అన్సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తెలుసా
కొన్ని ఏరియాస్ లో ఉంటుంది అందుకే వాటర్ క్వాలిటీ టెస్టింగ్ పోతేంటంటారు
ఉమ్ అవును అదే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా బోర్ వేసేటప్పుడు అక్కడన్న వాటర్ కూడా చెక్ చేస్తారని సో ఇట్లాంటి ఏమైనా కెమికల్స్ కంటామినేటెడ్ వాటర్ ఉంటే అక్కడ వాళ్ళు బోర్ వేసేది అవాయిడ్ చేస్తారనమాట
ఉ మరి ప్లాస్టిక్ వాట వేస్ట్ కూడా వాటర్ ని పొల్యూట్ చేస్
చనా చేస్తుంది అసలు ప్లాస్టిక్ స్లోగా స్మాల్ పార్టికల్స్గా మారిపోయి వాటర్లో కలుస్తుంది
రివర్స్ క్లీన్ గా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీకి అయితే
అవును నిజమే వేస్ట్ ని రివర్స్ లో పడేయకూడదు
ఇండస్ట్రీస్ ఏం చేయాలి అంటావు మరి
కిత్త ఏక్ లీటర్ కా ఏక్ లీటర్ ఆ అవును నిజమే ఏం చేస్తున్నారు మీ ఇంట్లో అందరు బాగున్నారా
అందరు బాగున్నారు మీ ఇంట్లో అందరు ఎలా ఉన్నారు
అంటారు బాగున్నారు ఏమో చెప్తాండివి
మరి ఇండస్ట్రీస్ ఏం చేయాలి అంటున్నా
ఇండస్ట్రీస్ ఆ అదే వేస్ట్ వాటర్ ని ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో క్లీన్ చేసి రిలీజ్ చేయాలి ఇలీ రివర్స్ లో రిడిస్ చే చేసయకుండా
గవర్నమెంట్ ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్ గా ఉండాలి కదా
అవును ఇంకా రూల్స్ బ్రేక్ చేసే ఇండస్ట్రీస్ని ఇంగా చెప్ స్ట్రిక్ట్ క్షన్ తీసుకు
పబ్లిక్ అవేర్నెస్ కూడా ఇంపార్టెంటే అయితే
అవును చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనుషులకి పొల్యూషన్ ఎఫెక్ట్స్ తెలుస్ వస్తే వాళ్ళు కూడా కేర్ఫుల్ గా ఉంటారు ముందు నించే
స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి దీనిపైన
ఆ అవును ఇంకా మెయిన్ గా స్టూడెంట్స్ చిన్నప్పటి నుండి వాటర్ కన్జర్వేషన్ గురించి నేర్చు కోవాలి ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అయితుంది కదా మెయిన్ గా నెక్స్ట్ జనరేషన్కి
నది నిజమే ఇంకా రైయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా గ్రౌండ్ వాటర్ క్వాలిటీకిి హెల్ప్ చేస్తుంది
అవును ఫ్రెష్ రెైన్ వాటరు గ్రౌండ్ వాటరు రీ చేయడానికి యూజ్ అవుతుంది
మరి వాటర్ ఫిల్టర్స్ యూస్ చేయడం మంచిదింటావా
నాకు తెలిసినంత వరకు చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు అందరుూ అందరి ఇళ్లల్లో ఇ ఇస్టాల్ చేసి పెట్టుకున్నారు ఎందుకంటే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ బట్టి ఫిల్టర్ యూస్ చేయడం బెటర్ అనిపిస్తుంది నాకి
అవునులే ఇంకా దీని కోసం విలేజెస్ లో వాటర్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి
ఉ ఇను అప్పుడే ఇంకా మనుషులు కూడా సేఫ్గా వాటర్ యూస్ చేయగలుగుతారు
అంతే ఇంకా మన ప్రకృతిని ప్రొటెక్ట్ చేయకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ సఫర్ అవుతారు కదా
నిజమే ఇంగ వాటర్ పొల్యూషన్ అనేది మన మనందరినీ ఎఫెక్ట్ చేసే ప్రాబ్లమ్ తెలుస
అవును ఎవ్రీ డ్రాప్ ఆఫ్ క్లీన్ వాటర్ ఈజ్ వాల్యూబుల్ అంటారు ఎందుకంటే ప్రతి ఒక చిన్న నీటి ఆ బుడుగ కూడ మాకు చాల యూజ్ అవుతుంది
ఉ అవును ఇంకా అందుకే వాటర్ ని వేస్ట్ చేయ్యకూడదు అంటారు పొల్యూట్ చేయకూడదు అంటారు ప్రిజర్వ్ కన్జర్వ్ చేయ్యాల అని అంటారు
అవునంటే ఇంకా ఫైనల్ గా కెమికల్ వాటర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి అం అంటే ఇంక ఈ గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీస్ ఫార్మర్స్ అండ్ పబ్లిక్ మెయిన్ గా పబ్లిక్ అందరుూ కలిసి వర్క్ చేయాలి దీని పైన
అవును అది ఒక్కటి చేస్తే అయ్యే పని కాదు సో మనం అంతా కలిసి కట్టుగా చేస్తే అవుతుంది ఇప్పుడు క్లీన్ వాటర్ ఉంటే హెల్తీ లైఫ్ ఉంటుంది కదా
హు నేచర్ ని ప్రొటెక్ చేద్దాం కలిసి అందరూ వాటర్ సోర్సెస్ని క్లీన్గ ఉంచుకుందాం
ఉ సరే అయితే
ఆ సరే అయితే బాయ్
బాయ్